హలో
హాయ్ అండి
హాయ్ అండి
బాగున్నారా అండి మీరు
ఆ బాగానే ఉన్నావండి మీరు బాగున్నారా
ఆ బాగానే ఉన్నా మండి ఏం కూరలు చేశారు
మేమా పప్పండి ఇవాళ్ళ మీదేం కూర అండి
మాది మునగ కా టమాట అండి మీరు పప్పు ఎలా చేస్తారండి
మై ఆ పప్పు
ఆ
మాములు పప్పుేనండి మాములుగా పప్పు ఏసి కడిగి రెండు సార్లు కొంచెం ఆ పసుపుపేసి షో మీద పెట్టి
ఉ ఉహ్
ఇంకా దించి పప్పు గోద్దితో ఇ చేసి తిన్నామండి ఇంకా
మాదైతే మునకాయ పప్పఅండి చాలా సింపుల్ అండి అన్ని ఉడకబెట్టి
ఆ
ఉప్పు కారం వేసి మంచిగా చేసిందండి మా అమ్మ ఆ
మీ వైఫ్ చేయదండి మీ అమ్మగారే చేస్తారా
మా వైపు కూడా బాగానే చేసిద్దాండి
ఆ
చేసిద్ది గాని ఊరికెళ్ళిందండి లేదు
ఆ ఇంకేందండి సంగతులు
మీ హస్బెండ్ ఉన్నారా అండి
మా హస్బెండ్ లేరండి కొంచెం పని మీద బయటికెళ్ళారు మీ ఆ వైఫ్ ఉందా అండి
ఆ మా వైఫ్ ఇంట్లోనే ఉందండి
ఏందండి ఎలా ఉన్నాయి సంగతులు ఏంది
మొన్న ఊరెళ్ళమండి మేము
ఆ
ఊరేళ్తే మంచి బాగా ఎంజాయ్ చేసావండి బీచ్లో వాటరు ఇయన్నీ చాలా ఉన్నాయండి
ఆ
చాలా మంది వచ్చారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వెళ్ళాం
ఆ బా ఎంజాయ్ చేస్తార అండి
బాగా ఎంజాయ్ చేశామండి అందరం
ఆ
అంటే ఎండ కొంచెం ఫుల్ ఉందండి మొన్న
ఆ అవునండి
అందుకని పిల్లలు అందరూ కొంచెం ఇబ్బంది పడ్డారండి
ఆ ఈ ఎండ మాలుగ పడుతున్నాయండి
ఉ ఎండ ఫుల్లుగా ఉంది
ఆ
అయితే అందర వెళ్ళామండి భోజనాలు వండుకొని వెళ్ళాము తిన్నాము
అక్కడే ఉండి ఎంజాయ్ చేసామండి మంచిగా
ఆ
ఎంజాయ్ చేసి ఒక నాలుగుంటి దాకా ఉన్నామండి అక్కడే
ఆ ఆ
నాలుగింటి దాకా ఉండి మధ్యాహ్నం భోజనాలు చేస్ చి మమల్ని ఎంజాయ్ చేసి నాలుగురున్నర వరకు ఉన్నాం విన్నింగ్ వచ్చేసాం
ఉమ్ ఆ బా ఎండాకాలంలో బాగా ఎంజాయ్ చేస్తున్నారండి మీరు
ఆ చేస్తున్నా ఆ తర్వాత మా మా చిన్న అబ్బాయికి జ్వరం వచ్చిందండి
మా
హాస్పిటల్ కి వెళ్ళాము
ఆ
హాస్పిటల్కి వెళ్ళి బాగా డబ్బులు ఎక్కువ అయినాయండి హాస్పిటల్లో
ఆ అవుతాయండి హాస్పిటల్ అంటే మాటల
చాలా ఖర్చు అవుతుంది
ఆ
ఆ పాప మళ్ళీ హైదరాబాద్ ఇది ఊరు వెళ్దామని అనుకుంటున్నామండి ఇప్పుడు
ఆ ఆ
అయితే ఇంగా అబ్బాయికి జ్వరం వచ్చింది కదా అని చెప్పేసి మేము ఇంగా ఆగిపోయము అండి
ఆ ఎండలు పడుతున్నాయా అండి
ఎండలు బగున్నాయండి ఈ సంవత్సరం
ఉ
బాగున్నాయి
ఊ
ఉ ఎవరు బయటికి రావట్లేదు
ఆ మా ప్రాంత మా ప్రాంతంలో కూడా బాగున్నాయండి ఎండలు అసలు అసలు బయటకి రావడానికి కూడా కుదరట్లా
ఆ మా ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయండి ఇంకా
ఆ
ఉ
ఆ వర్షాలు టెన్ డేస్ టా పన్నాయ్ అండి టెన్ డేస్ ముందు
ఉ అయ్యో మర్చిపోయను పొద్దున్న టిఫిన్ చేసారండి మీరు
టిఫిన్ చేసాం లంచ్ కూడా చేసామండి
ఆ ఈరోజు ఎమ్ టిపిన్ చేసారండి
మేమ పులిహోర చేసామండి
ఆహా మధ్యాహ్నం పప్పు చేశారు సాయంత్రం అండి
సాయంత్రం ఏదో ఒక కూర చేసుకుంటామండి మా హస్బెండ్ వచ్చినాక
మేము పొద్దున పెసరట్టు చేసుకున్నాము అండి
నా
పెసరట్టు పర్లేదండి బానే ఉంటది
మీ వైఫ్ చేసారా మీ అమ్మగారు చేసారండి
మా వైఫ్ చేసిందండి మా ఆవిడ చేసింది పర్లేదండి బానే ఉంటది
ఆ
ఆ
ఇంకెలే అండి
ఉమ్ కొందరేమో ఫ్యామిలీ మెంబర్స్ గూడా ఒకసారి అందరుం కలిసి వెళ్దాం లాంగ్ టూర్ వేద్దాం అంటారండి
ఏ ఎండల్కే ఏవ్ ఎస్తారండి పోద్దాలా టూర్స్
నేను చెప్పారండి కొంచెం వాతావరణం మారిపోయిన తర్వాత చూద్దాం కూల్ అయిన తర్వాత వెళ్దాం చల్లబడ్డ తర్వాత వెళ్దాం అని చెప్పనండి
ఆ
ఆ అయితే మా పిల్లలు వాళ్ళ స్కూల్ టీచర్ వచ్చారండి
ఉమ్
ఇక్కడ వచ్చి మళ్ళీ మా స్కూల్లో వెయ్యండి బాగా చదువు చెప్తా మని చెప్పారండి
వెయ్యండి మంచిగా పిల్లలకి చదవుచ్చేలా
హాల్డేసూ అయిపోయే టైం దగ్గర పడిందండి అందుకని
అవునండి ఆ
వెళ్ళి మళ్ళీ మాట్లాడీ అబ్బాయిది ఏమో జరం వచ్చిందండి స్కూల్కి వెళ్దామంటే
ఊ
న స్కూలు బట్టలు షూసు ఆ పుస్తకాలు అన్ని కొనుక్కోవాలి కదండీ
అవునండి ఇంకా ట్వెల్వ్ డేస్ ఉన్నా ట్వంటీ డేస్ ఉందా
ఇంకా ఇ ఇరవై రోజులు ఏమో ఉన్నట్టుందండి జాయిన్ చేయాలి
ఆ
అయితే వాళ్ళ టీచర్స్ కూడా
ఉ
బాగానే చెప్తారండి చదువు
ఇంకేందండి సంగతులు అందరు బాగున్నారా
ఆ అందరూ బానే ఉన్నారంండి
ఆ మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారండి
నేను మా అమ్మ మా ఆవిడ ఉంటామండి
అ
మీ ఇంట్లో అండి
మా ఇంట్లో నేను మా ఆయన మా అత్తయ్య గారు మా మావయ్య గారు అందరం ఉంటామండి
అ హా
ఉమ్
మా ఇంట్లో మేం ముగ్గురమేనండి
ఆ
నాది ఇకా అయినా ఇంకా ఏందండి విశేషాలు
చెప్పాలండి
మీ పిల్లలు వెళ్తారండి స్కూల్ కి
ఆ మా పిల్లలు ఇంకా టు ట్వుల్వ్ డేసో ట్వంటీ డేసో ఉన్నాయిగాండీ ఈగ స్కూల్స్ ఓపెన్ అయితే వెళ్తారండి ఇంకా ఇంట్లో ఉన్న కాని నుంచి తళ తింటున్నారు
మ్మ్
మ్మ్
మ్ మీ ఊర్లో వర్షాలు ఎక్కువ పడతాయంండి
ఆ పడతానే ఉంటాయంండి
పంటలు ఏవేమి వేస్తారండీ అండి మీ దగ్గర
మా దగ్గర వరి వేస్తారండి
మ్మ్
వరి ఇంకా పొగాకు
మ్
మ్మ్ ఇంకా ఏ కంది ఇంకా పెసరా ఇవన్నీ వేస్తామండి
పోయిన సారంండి మా అబ్బాయి చదివే స్కూల్లో గోడవయిందండి
ఆ
గొడవ అయితే ఇక పిల్లల పిల్లలు కొట్టుకొని గొడవయిందండి
ఆ
మర అ సెల్వలకి ముందు వాటి కోసమని టీచర్లు వచ్చారండి జాయిన్ చేయండి ఈసారి అట్లా జరగదు అన్నారండి
ఆ చిన్న చిన్న పిల్లలు కదండి
సరే అని జాయిన్ చేద్దామని అనుకుంటున్నామండి మళ్ళీ అది మీ పిల్లలు చదువుకుంటున్నారా అండి?
ఆ చదువుకుంటారు అండి
ఏ క్లాస్ అండి ఇప్పుడు
ఫస్ట్ అండి
ఆ
ఇంకొకళ్ళు త్రాడ్డండి
అహా
ఇంకేందండి
మా ఊర్లో టూ డేస్ నుంచి ఎండలు మంచిగా ఉన్నాయండి
మ్ మా ఊర్లో కుడా బా పడ్ తున్నాయండి ఈ ఎండలకి బయట రావాలంటే తలనొప్పుిగా ఉందండి
మ్మ్
సాయంత్రం పూటే కొంచెం చల్లబడుతుంది
ఇంకా మా మాదకరా మేము ఈ రోజు ఈవినింగ్ బయటికి వెళ్తామండి
రెస్టారంట్ హోటల్ కి ఎల్లి తినేసి వద్దామని అనుకుంటున్నామండి
ఎల్లండి అండి బా తిని రాండి
వెళ్దామని అనుకుంటున్నాం
ఆ ఎవరెవరు వెళ్తున్నారంండి
నేను మావిడ మా బాబు అండి
ఆ
ఉమ్ ఒక్కరోజు రాశి వెళ్దాం మా మాట్లాడి ఆ మంచిగా తినేసి వెళ్తామండి మేము అది
ఇంకేందండి సంగతులు
ఏం లేవండి మీ హస్బెండ్ ఇప్పుడు ఎన్ని తిన్నామండి మీ హస్బెండ్ ఎన్నింటికి వస్తారండి
సాయంత్రం అయిద్దండి వచ్చేసరికి
ఆహా ఏ పనికి వెళ్తారండి
మా హస్బెండు బిల్డర్ పనికి వెళ్తారండి
ఆహా సిమెంట్ పనికా
పనికి వెళ్తారండి
మా సిమెంట్ పని కూడా మా ఇంటిదగ్గర ఉన్నారండి కొంతమంది చేసే వాళ్ళు
ఆ
వాళ్ళ కూడా వేల్
ఆ సరేనండి ఉంటానండి
సరేనండి
బాయ్ అండి